ఆ
ఉ ఇప్పుడోచ్చిందిగా ఆ అవును నాఫోన్ నుంచే చేసినా
అదేంటి
ఇందాక ఏమన్నవ్ ఆ ఇందాక నెంబర్ నాదే వచ్చింది గా
నీ నెంబరే పేరు కూడా నీదే పడింది
ఉహు మొత్తన్కి ఫోన్ కెందుకలసిందో
అదే నాకర్థం కావట్లేదమ్మాయి ఫోన్ లో దెయ్యం ఏమన్నుందేమో
ఉహ్హ్ హ్ హ్
ఉహ్హ్ హుహు వాల్ లాగిన్ చేసి ఉంటే డేటా పోయుండదులే ఉ అసలు రెండు సార్లు దానికే వచ్చింది
అవును
ఉ
ఉ మరీ తిన్నారా
ఇగో ఇప్పుడే వచ్చారు తిందాం అనుకున్న ఇంకి పది నిమిషాలు మాట్లాడేసేసి
ఉ ఉ ఏం కూరా
అన్ చికెన్ ఫ్రై
ఓ చికెన్
నిన్నటి సాంబార్ ఉన్నాయి
ఉ
ఇంకా ఒక హాఫ్ కేజీ చికెన్ తెప్పిచ్చి ఫ్రై చేేసేసా ఆ రెండెస్కోని తినెల్తాను ఉ
కున్నారా ఫోన్ వాడు
తెచ్చుకున్నాడు ఇప్పుడే దానికి వంద రబ్బర్బండ్లు వేసి ఇచ్చాడు
ఆ ఇస్కు మరి అత్తరగా
ఆ నాలుగింటి ఇందాక తియ్యద్దు అన్నాడంట ఒరే దాన్ని కాస్త బత్ర కనీయండ్రా
ఉ సిమ్ తీసివ్వలేదా ఫోన్ రిపేర్ కి
ఆ సిమ్ము తీసి ఇవ్వలేదంట
ఆ బుజ్జు అదే అంటున్నాడు ఆడు సిమ్మ తీసి ఇచ్చినట్లే లేడని
ఉ ఎందుకని రింగ్ అయిందా చేస్తే
ఏమో మరి అన్నాడో లేదు
ఇలా తెలిసిందో వాడికి
ఉమ్
ఉ
హ
అది సంగతి అయిపోయింద క్యారేజ్ పెట్టేసావా
పెట్టేసా అయిపోయింది ఉ
అ తిని పెందలాడే బయలుదేరితే
ఉమ్
పెందలాడ వచ్చేయొచ్చు ఆ పని అయిపోతే పోయిద్దమ్మా ఇంకా రేపు కాస్త దుప్పట్లు అయి ఉతుక్కొని సోమలత కి సోమలత డేట్ రా ఇంకా నేను చేసుకోలేక దాన్ని నువ్వు చేసేమన్నా ఆపకుండా
ఉహు ఇంగా
వస్తుంది ఇంకా రేపు అయిపోయిద్ది కదా రేపు ఉతుకుంటా నిను దుప్పట్లు హ హ ఆహ నాకి దు పక్క అంతా లాగేస్తుంది ఏంటో మన ఇల్లు ఉడిసినకాడనించి తుడిచ తుడిచాను కదా ఆ రోజు నించి
ఏ ఆ రెండు రోజులే గా ఊడ్చకుంటే సరిపోదు తుడవడం ఎందుకు రోజు ఇల్లు
ఒక రోజే తుడిచింది నేను ఉను ఆ ఒక్క రోజుకే అసలు రైట్ సైడ్ ఇటు పక్కంతా లాగేస్తాది ఏమోరా ఇవాళ పొద్దున్న నుంచి ఎక్కువగా ఉంది
అవునా
అదంతే ఒక్కోసారి
మ్మ్ వేసుకుంటున్నా ట్యాబ్లెట్లు షుగర్ అయ్యి
ఆ వేసుకుంటున్నానమ్మా వేసుకోకపోతే యేలగా
అవును
మర్చిపోకుండా యేసుకుంటున్నా లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది నైటు మ్మ్
ఆ నిన్న నీది బుజ్జిది వచ్చింది కాన్వాజేషన్ పోద్దు తిరుగుడు పువ్వు గురించి
ఆహ్ హ హ ఉన్
నవ్వుతానే ఉన్నావు అసలు నువ్వు కాల్ అంతా
ఆ
ఇద్దరు మిర్యాలు యేసి వండారే బిర్యానీ బాగా
ఆ అది అది ఏదో ఏదో పువ్వు అంటాడమ్మా పొద్దు తిరిగి ఉంటది పువ్వ ఏదో ఆ ఎండ తిరిగుడు పువ్వు
ఉను అందరివి వస్తున్నాయి గానీ సన్ని ది ఒక్కటి కూడా రాలేదు అసలు
అవును నాక్కూడా రాలేదు సన్ని ది ఈసారి తలుచుకున్నాం గా వచ్చిద్దేమో చూద్దాం
చూద్దాం మ్మ్
అదే
శైని వి వచ్చినాయ వాళ్ళ క్లాస్ లో వాళ్ళతో మాట్లాడినివి అయ్యి వచ్చినాయి బాగా
మ్మ్ శైని నాకు ఒక్కసారే వచ్చింది జ్యోతి ది వచ్చింది హయ్యో హరిత జ్యోతి
మ్మ్ జ్యోతిది రాలేదు గాని మ్మ్ మ్మ్ యోక్షది శైనికి ఏమన్నా నియ్యి నాయే వచ్చినాయి అంట
ఉహు ఉహు
అవును
అదే బుజ్జిది నాదే కామెడీ కామెడీ గా ఉంటది
అదే అంటాంది అవును
అవును హెయిర్ క్లిప్ ఒకటి కొనుక్కోవాలరా
ఉమ్ శ్రావణిలో ఉంటాయిగా
ఉమ్ బాగుంటాయా అది రేట్లు ఎక్కువ పిసిపిస్తు ఈసారీ దీని ప్లాక్కార్లు విరిగి పోయినయ్ ఏంటో
ఇరిగి పోయిన్య ఆడు క్వాలిటీ తగ్గచ్చేసి ఉంటాడు
ఉమ్
హూమ్
ఉమ్
ఇంతకుముందు బాగుండేవి ఇప్పుడు ఆళ్లకి పోటీగా తగ్గించేసింటాడు
ఉమ్ అయినా అన్ని రేట్లు పెరిగిపోతున్నాలే
అవును
హూం
ఉమ్ ఉమ్ నాయి రేపు పొద్దున చిటంట్ట కంకిపాడ
ఎల్లుండా శనివారం సాయంత్రం వత్తనంది
ఆ సాయంత్రం వస్తానందా
ఉమ్
ఒక్కతే బస్ ఎక్కి వచ్చేసిద్దా
ఉమ్ వాళ్ళ ఇంటి ముందేగా బస్సు
ఉమ్
అక్కడెక్కి అదే అక్కడెక్కి విజయవాడ బస్ స్టాండ్ లో దిగిద్ది అక్కడ నుంచి గుంటూరు ఎక్కిద్ది
ఉహు హోమ్
ఉదయం ఆమ ఫోన్ చేయలేదు అంట ఇంతవరకు చేతే ఆళ్లకారులోనే వెళ్లేదాన్ని ఇంత వరకు నాక్ ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసైనా అడుగుతాను మీ కార్ లో వస్తానని అంటారు
ఇంకేం చెత్తాడు కొడుకు కోడళ్ళు కూతురు ఆళ్ళు అంతమంది ఉంటారు
ఆ
ఉమ్ హూమ్ ఇంకా అయిపోయినై గా వాళ్ళ పనులన్నీ
అది
శుభం
ఉమ్ హూమ్ అదే ఇంకా సరే అయితే ఇటు వచ్చేసేయ్ ఎలా రావాలి ఏంటి అంది సరే ఇంక ఇటు వచ్చేసేయి తెల్లారు జామున బయల్దేరాతాము అంటే తెల్లారు జామున వత్తలే అంటంది నువ్వు తెల్లారు జామున ఎప్పుడికి వస్తావు రేపు స్టార్ట్ అవుతాము అన్న మీరు ఒక రోజు ముందు వెళ్ళే పని అయితే రాను ఆ రోజయితేనే వస్తాను అంది సర్లే ఒక రోజు ముందు వెళ్తే మనకి అక్కడ ఉంటానికి లేదు అందుకేనే తెల్లవారు జాము బయలుదేరదాంలే అని
హమ్
ఆ
ముందు వెళ్తా
హమ్
మళ్ళీ మార్చేసావా
చెయ్యాల్రా మల్లిమాయకి సాయంత్రమో రేపు రేపు చేస్తా
మ్
మ్ హు చేసి అటు నుంచి అటే డైరెట్గా వచ్చేమంట
హ్మ్
అమ్మ మళ్ళీ వచ్చేటప్పుడు కార్లో మనతో పాటు వచ్చేతాన అంటాడో ఏం పాడో
హ్మ్ మరి టెనలో టరా మీరు అమ్మ లాగేజ్ ఉంటదిగా
హ్మ్ వచ్చేటప్పుడు మరి ఈమె ఉండిద్దిగా కంకిపడామా
హ్మ్
ఏం చేయాల
ఎం చెయ్యాలి నా బొంద
ఎలో అళ్ళ కారు ఏమన్నా ఖాళీ ఉంటదేమో ఆమెని అందులో ఇరిక్కిద్దామంటే వాళ్ళే ఆరుగురు ఉన్నారు
ఆ ఆళ్ళే సరిపోరు
హ్మ్
హ్మ్
ఏం చేయాల అమ్మ లాగేజ్ ఏమి ఉంటది ఒక బ్యాగేగా
ఒక బ్యాగ్గేగా మాతో పాటు ట్రైన్లో తీసుకొచ్చేస్తే సరిపోద్ది
హ్మ్ లేతే జ్యోతి దగ్గర అట్టిపెట్టె హ్మ్
ఆ నాలుగు చీరలే తీస్కెళ్తాను అంటంది
హ్మ్
ఒంటి మీద ఒకటి ఉంటదిగా నాలుగు సరిపోతాయిలే అంటే అంతేలే
ఆ నాగు
ఇంకోటి పెట్టుకో మళ్ళీ వర్షాలు పడుతున్నాయిగా
హ్మ్ రేపు వర్షాలు పడి ఏం చెస్తారు ఇళ్ళు ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే అని ఎగుర్తున్నారు
ఎమో నమ్మ మరి
వర్షం పడితే అసలు ఎక్కడ ఉంటారు కనీసం షెల్టర్ కూడా ఉండదు
హ్మ్ ఇళ్ళేన
అన్ని ఇల్లె చూర్లు ఉండవ్
ఆ
మ్ అప్పుడు మంగళగిరిలో శ్రీమంతానికి ఎళ్ళం
హ్మ్ ఆ అవును అప్పుడు వర్షంలో వెళ్ళొచ్చారుగా మీరు
అబ్బో భోజనానికి కూర్చున్నాం ఇస్తరాకులన్నీ టప టప టప తడిచిపోయినీ
ఉమ్
అసలు పట్టుకొని వెళ్టానిక ఈ అరిటాకు లో ఏయో పెట్టారు
ఆ
ఉమ్ అది తీసుకొని వెళ్ళటానికి లేదు అసలు మె నెనైతే సరిగ్గా తిన్న కూడా తిన్లే ఇక అంతే వచ్చేసం
అవును
వాళ్ళ ఇల్లు కూడా చిన్నది బాగా ఆ ఎంతమంది అని పడతారు లోపల ఆ ఆరుగుల మీద దా అరుగుల మీద చూసి అందరు ఎటోల్లు అటు చల్లా చదరైపోయారు అసలు అప్పుడు దా క ఫంక్షన్ బాగా జరిగింది భోజనాలు స్టార్ట్ అవ్వంగానే స్పాయిల్ మంగళగిరిలో అసలు పెద్దవాన మామూలు వాన కాదు
మ్మ్
ఆ లావు చినుకులు పడ్డాయి ఒక్కోటి నేను అమ్మమ్మ ఎల్లామ్
అవును
మ్మ్ మ్మ్
అంతే భోజనాలు టైమ్ కి వర్షం పడతాయి ఫంక్షన్ అంతా స్పాయిల్ అయిపోద్ది అసల
మ్మ్ అసలు అందరం తడిచిపోయాము
మ్మ్
అసలు నాకు వచ్చిన మెంటల్ కి ఆ రోజు లోపలికి వెళ్ళాం లో లోపలకి వెళ్తే పాపం దుర్గ ప్లేట్ లో పెట్టుకుని వచ్చింది ఇంకా ద పెట్టుకొచ్చింది కిటికీకి ఆనుకొని నుంచోని తిన్న కిటికీలో ఎవరో సాంబార్ పెట్టారు ఆనుకునేపాటికి ఆ చీర మీద పడి పై నుంచి ఇంత దాకా ఎనకాల మళ్ళి ఇంక ఇయి తినేసి ఎక్కడేవి పడేసేసి ఈ ఆ వర్షంలోనే తడుసుకుంటా వచ్చేసాం బయటికి ముందు చిరాకు వచ్చేసింది మనిషి మీద మనిషి ఎక్కెత్తున్నారు
మ్మ్
ప్లేస్ లేక మ్మ్ సరే రా మ్మ్ బాయ్ బ